హలో అక్క వినిపిస్తుంద అక్క
ఆ వినిపిస్తది నీకు
ఆ వినిపిస్తాంది అక్క ఎల ఉన్నారు బాగున్నార
ఆ బావున్నమ్మ నువ్
ఆ బావున్నాం అక్క ఏం చేస్తున్నారక్క
ఇంటికి పోతా ఉన్నాను వర్షం పడతా ఉంది
మీకు పడుతంద అక్క వర్షం
ఆ మీకు
ఏం లేదు మాకేం లేదక్క
నిన్న
నిన్నా అసలు కరెంటే లేదక్క మాకు నిన్న అంటే కొంచెం పడింది అంతే కరెంటే లేదు అసలు ఆ
ఆ నిన్న పడిందిలేదు మాకి మొన్న పడింది మొన్న నైట్ అంత పడిం ఆ ముందు రోజు పడింది ఆ త్రీకి ఆ ముందు రోజు
ఊర్లో దేవర చేసిన్నార
ఉ
కాబట్టి వర్షం ఫుల్లు పడింది అక్క నిన్న లేదు అంతగ మొన్న చాన అసలు చాల పడింది నిన్న నైట్ కరెంట్ పోతే ఈ రోజు వచ్చింది
ఏమి దేవర చేసేది
ఆ గంగమ్మ తల్లి ఆవులు పబ్బం అక్క
ఆ ఇక్కడ ఉరుములు మెరుపులు వర్షము
ఆ అవుంది అక్క పాప బాబు బాగున్నార
ఎవరు లేరప్ప ఇంక
ఇంక లేరా ఆ అంటే అన్న డిపి లల్లో ఏదో చూసి
గంగమ్మ జాతర
బాగా చేసారు అక్క అంటే ఫస్ట్ డే వచ్చేసి అంటే ఫ ఆ అది ఫైవ్ డేస్ జరుగుతుంది ఒక త్రీ డేస్ మాత్రమే చేసినారు ఫస్ట్డే వచ్చేసి ఊర్లో అందరు వాని బాగ డప్పులు ఉంటాయి కద వాళ్ళని పిలిపిచ్చి పిల్లోల్లకి ఏం లేకోకుండా ఓన్లీ ఇన్నర్ మాత్రం వేసి వాళ్ళకి ఆపకులు కట్టేసి ఊరు మొత్తం అంతా తి తీప్పినారు బాగ వేసికలు లేసి
ఆ ఆ
బా మొత్తం అంతా తిప్పినారు ఊరు మొత్తం
ఉహు
సెకండ్ వచ్చేసి ఆవుల్ హు అంటే ఒక్కొక్కరు ఎవరైన ముక్కోనింటారు అక్ క్క అంటే ఆవులు చేపియడం అలాగా అట్లా ముక్కునే వేసి వాళ్ళ ఇంటి దగ్గర ఎ నిచ్చి ఊరు మొత్తం అంత తి ప్పినారు ఎవరెవరు ఏ మొక్కునారు అంతా తీసుకొని వచ్చి ఊరు ఊరు మొత్తాన్ని తిప్పినారు బాగా
హు
అట్లానే అంటే ఒక్కొక్క అన్ని ఒకేసారి ఎత్తుకున్నారు అక్క ఒకటి ఎతుకొచ్చి ఊరు మొత్తం మొత్తం తిప్పి మళ్ళీ ఇంకోకటి ఎత్తుకొచ్చి ఊరు మొత్తం తిప్పి తర్వాత మళ్ళీ ఇంకా పెట్టెలు అందుకుంటా అందులో ఒడి బియ్యము దేవతవి అంత తీసుకొని వచ్చేసి అంత బాగా తిప్పినారు
అవునులే అంటే అది ఒక నమ్మకమా అ చేస్తే ఊరికి బాగా ఆయితుంది అని
ఆ ఆ అవునక్క
హూ
అంటే కొత్తగా గుడి కట్టించినం కదండి అక్క
ఆహాహా కొత్తగా కట్టిసినప్పుడు చేస్తారులే
ఆ చేస్తరు ఒక త్రీ ఇయర్స్ కన్ ఆ కంటిన్యూగా చేస్తారు అక్క
ఉ
హు ఏం చేయాలక్క వంట ఇప్పుడు
అంటే నార్మల్గా అక్కడ పది బలి ఇస్తారూ కదా అట్లా చేసేలేరా
ఆ చేసినారక్క అంటే లాస్ట్ డే ఎవరైతే మొక్కున్నారో దేవుని దగ్గర కెళ్ళేసి యాటలు పెట్టుకున్నారు గొర్రెని కాని మేకను గాని అట్లా ఇంటికి చుట్టాలు అందుకు వచ్చిన్నారు
హు
అట్లా బాగా జరిగింది అక్క ఇంకెప్పుడైనా లాస్ట్ డేనే కదా అక్క అట్లా చేసేది
అవునవును
హు
ఇంకా
చెప్పాలక్క వంట ఏంచేయలేదా అక్క
లేదు ఇంటికి పోయి మాఅత్తమ్మ చేస్తది నేనేం చేసలేదు
ఆ అవునులేం
నేన్ జస్ట ఇంటి కి పోతాను సరే కానీ
అవును లేన్నక్క ఆ మార్నింగ్ నుంచి నేనే నే ఏం చేసేది లేఅక్క అమ్మనే చేస్తరు
హు
నేను చదువుకుంటున్నాక్క అయిపోయింది జాబ్ బక్కా ఆవులు పాపం ఊర్లో అని చెప్పేసి ఇంటికి వచ్చాము
ఉ
రేపు కాకుండా మన్నాడు ఎళ్లాలా
అవునులే మధ్యాహ్నం ఏం తిన్నావు
మధ్యాహ్నం గోంగూర పప్పు చేసిందక్కా అమ్మ అన్నం చేసి
అ ఆంధ్ర సైడ్ గోంగూర దొరుకుతాది ఇటు అసలు దొరకదు గోంగూర కర్ణాటక సైడ
ఆ వెళ్ళిండు అక్క
ఎప్పుడన్నా చూడు కావాల అనుకుంటాము దొరికేది లేదు మార్కెట్ లో చూసినా కూడా
హు హ్
అక్కడ బాగ దొరుకుతుంది డైలీ అయిన తినొచ్చు
తినొచ్చా అక్క అక్క అంటే కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్కలాగ అక్క
అవును
హు
అ
మార్నింగ్ ఏం చేసార్ అక్క ఆ అవునక్క మార్నింగ్ ఏం చేశారు మీరు
మార్నింగ్ నేను ఆఫీస్ లోనే తినేది మార్నింగ్ ఆఫ్టర్నూన్
అహా ఓకే అక్క
ఉ
మీకు షిఫ్ట్లు వైజ్ ఉంటాయ్ ఎలా అక్క
అట్ల కాదు ఒకే షిఫ్ట్
అక్క
ఒకే షిఫ్ట్
ఓకే షిఫ్టేన అక్క ఏం చేస్తారు అక్క మీరు
నేన్ హార్డ్వేర్ ది
హార్డ్వేర్ అక్క
ఉహు
హు ఓకే అక్క ఇంకేం అక్క చెప్పాలి మీరే
ఆఫ్ నుంచ అండి ఏందీ భంగిరి పప్పు ఆ
ఆ అవునక్క బావుంటుంది
చపాతీ ఎన్న ఉంటాయి అన్న ఉంటుంది మూడు రకాల కర్రీ చేస్
అక్క అట్ అటు సైడ్ సంఘట ఎందుకు వేరేలా చేసుకుంటారు అక్క ఇక్కడ వేరేలా చేస్తారు
హు
తెల్సా అక్కా మీకు ఈ
హా అంటే ఇక్కడ అంతా ఉత్త రావి పిండి వేసి చేస్తారు ఫస్ట్ నీళ్ళు వేసి అవి మరిగి నాకా రాగి పిండి తీసుకుంటారు ఆ రావిపిండి కొంచెం కొంచెం నీళ్ళల్లో వేసుకుంటారు నీళ్ళల్లో కలిపి కొంచెం కొంచెం వేస్తారు ఉత్త రాగి పిండితోనే చేస్తారు గట్టిగ అయ్యే వరకు
ఆ అక్క
ఆంధ్ర సైడి ఇస్తే బియ్యం అ ఫస్ట్ అన్నం పెడతార
హా తర్వాత పిండి వేసి హమ్ చాల డిఫరెంట్గా ఉంటది ఒక్క రోజు తిన్న అసలు అబ్బ అనుకున్నా నేనైతే హు
అది ఎక్కువ తిన్లేం
అంటే మనకి ఇటు సైడ్ అలవాటు అయింది కాబట్టి ఇదే కావాలంటాం అక్క అ కొన్ని కొన్ని తింటాం మరి కొన్ని కొన్ని తినలేము
అవును నే నేను కూడా ఒకసారి తిన్నాను అంతే ఎప్పుడు తినిలేదు అది తినాలన్న తిన ఈ రోజు ఆఫీస్ లో ముద్ద ముద్ద కాని చెపాతి కానీ రెండింటిలో ఏదని తీసుకు చ్చు అక్కడ సేమ్ చెప్పినట్లే ఉత్తరయి పిన్ట్ ఏస్తారు కదా ఇక్కడ ఆతరంగా చేసింది అది తిని తీసుకోలేదు నేను నాకు అది ఎందుకో నచ్చదు తినేటియి ఏం లేవు ఎక్కువ
అవును లెండి అక్క నేను కూడా అక్కడే అక్క చేసేది జాబ్
ఉహు
నేను కూడా అక్కడే అక్క చేసేది జాబ్
ఎక్కడా
మీ సైడే అక్క
కర్ణాటక లోన
బెంగుళూరు అక్క
అవునా
ఫ ఫాక్స్ ఖాన్ తెలుసా అక్క నీకు ఫత్కన్
ఫాత్ఖన్ ఆ ఆ గోత్
ఆ
తెలుసు తెలుసు
ఆ అందులోనే అక్క చేసేది
అంటే దుర్బల్పూర్ లోనే ఉంటున్నవా నువ్వు బెంగళూరు పక్కనా
ఆ అవున అక్క ఆహే దొబ్బెళపురమే అక్క
అవునా దగ్గరే మాకి లే లేదు దేవనలు సైడ్ గదా ఉండేది
ఆ అంటే మేము అక్కడ తీసుకోవాలనుకుంటున్నాం అక్క రూమ్ అలాగా
అవునా ఇప్పుడు ఎక్కడున్నావు
ఇప్పుడు ఇంట్లో ఉన్నాము అక్క వచ్చా ఇంటికి మళ్ళీ ఫ్రెండ్స్ అంత వస్తాము
అంటే
అక్కా
అక్క ఎన్ని ఎన్ని రోజులకు చేసి
విన్ వాయిస్ వినిపించలేదు అక్క ఆ చెప్పండి అక్క
లో
ఉహు టెన్ డేస్ చేసాను అక్క ఎక్కువ రోజులు లేను అక్కడ హలో
అవు అప్పుడు చేయలేద
ఆ ఇచ్చినారక్క ఎందుకు అక్కడ
హు
వచ్చిన అక్కడ నచ్చలే అక్క అందుకని ఇక్కడ ఉందామని అనుకుంటున్నాము ఇక్కడ
అవును లే
ఆ ఆ బాగుంటుందా అక్క అది
హు
ఆ కంపెనీ బాగుంటుంది అక్క
అ చెప్పు వినిపిస్తోంది
బాగుందక్క కంపెనీ
ఆ ఇ ఎందే ఉషోచ్చింది
అక్కా
నేను పోయేది ఇదే బ్రో కంపెనీకి
ఉ ఉమ్
సరే ఉండని
అక్కా వినిపించలేద్ అక్కా